హలో
ఏం చేస్తన్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి కాలీ తిన్నరా
తిన్నామండి మీరు
తిన్నం ఎక్కడ మీరుండేది
చిన్న నువ్వేనా
ఆ
ఇప్పుడు నువ్వు మాట్లాడినా కూడా నాకు పెరిగిద్దా మరి ఇప్పుడు నీతో మాట్లాడినా పెరిగిద్దా
తెలియదు నాకు ఒసేయ్ ఎక్కడ ఏం అడుగుతానువే
కిందా నుంచో నీతో ఇట్టే మాట్లాడుకున్నా
అవునా
యా
ఇది ఎన్ని నిమిషాల కంటెంట్
పది నిమిషాలకి పది నిమిషాలకి
ఆ పది నిమిషాలా
తిన్నవా
తిన్నను నువ్వు తిన్నవా
తిన్న ఏం కుర
ఏం కూర అంటే ఏంకూర ఎగ్గు మీది
వెనస్ డే అందరికీ ఎగ్గేగా వెన్స్డే అందరికి ఎగ్గేే కదా అంటున్నా
అవునవును ఓకే
ఇంక
చెప్పాలా పోయినువా కాలేజీకి
నేనూ పోయిన నువ్వు
తిన్న కాలేజ్కి
కాలేజికి తిన్నావా
కాలేజీ పోయనవా అని అడుగుతన్న
వెళ్లిన రేపు మాకు టెస్ట్ఉందంట
వో కథ
ఎట్నో ఏమో
అ మాకు కూడా ఉన్నది నాకు ఇప్పుడు మీరు టెస్ట్ అంటే గుర్తొస్తుంది ఏం రాదు రేపు ఒక టెస్ట్ ఉంది
ఏం కాదు
ఏదైన అదే ర
చూసే
ఆ
టెన్ మార్క్స్ కేది చెప్పింది ఏంటది
ఏమో ఏదో డ్రగ్ ఏదో చెప్పింది
వామ్మ దేవుడా ఇంత దారుణం ఉన్నార
చెప్ అంత చిన్న అంత చిన్న ఎట్ల వస్తుంది సరె
బయటికి వెళ్దామా రేపు
ఎటు ఎటు
ఎట్టయినా ఎక్కడికైనా ఎటయినా మీన్స్ నాకు బయటికి వెళ్ళాలని ఉంది నీకి నీ దగ్గర ఏమైన్నా ప్లేసెస్ ఆప్షన్స్ ఉంటే నువ్వు చెప్పు దాన్ని బట్ సరే
ఆ ఎక్క ఇక్కడ ప్లేసెస్ ఏ ఉన్నాయి తిరగడానికి అ
అది కరెక్ట్
టి తాగడానికి కూడా పనికిరావు కొన్ని కొన్ని షాపులు
హు హు నువ్వు టీ కాఫీ తాగాలింటే ఎక్కువ ఎక్కడ తాగుతావ్
నేను ఇప్పుడుదాకా తాగలే భయట
అవునా హాస్టల్ లోనే తాగుత
చక్కగా ఇ మధ్య హాస్టలోనే దొరుకుతది
మరి
ఎక్కడి ఎక్కడ నీకు తెలిసిన ప్లేస్ ఎక్కడ ఉన్నాయి మంచి టి ఎక్కడ దొరుకుతది
నేన్ టీ కాఫీ తాగానుగా
ఓ నో ఆల్వాటా
నో అలవాటు ఇంకా ఇంకా చెప్పాలే నువ్వు ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా చెప్పు ఇంకా
పళ్ళు ఆ రూమ్ లనే ఉందా
ఎవరు లేదు బైట్ సోని బయటి కేళ్ళినట్టుంది బయట ఉన్నట్టుంది బైట్ ఇన్ ద సెన్స్ కారేడార్
అక్కడ కనపడితే కాల్ మాట్లాడుతుందని చెప్పు ఒకసారి
ఓకే చెప్తా
ఏం చందర్
నాకు ఏమింటే చెప్పాలి నువ్వే మీరు అంటే మీరు పెద్దోళ్ళు కదా యూ హవ్ టు టెల్
ఆ ఫోన్ మాట్లాడకుండా అట్లా వచ్చినా కూడా వత్తయానే
నాకెం తెలుసు ఎవర్నీ పట్టుకొని ఏం అడుగుతున్నావు మీ అక్కేగానే నీకు ఫస్ట్ చెప్పిందిను మీ అక్కనే అడగ
ఆమె చెప్పింది య డబ్బులు వాతేంది పోతేంది వారికి ఈ డబ్బులు ఆమె తీసుకుంటది ఆ ఏ ఏమని వచ్చింది పేరు
అయితే ఇప్ గౌతమి
ఆమే అకౌంట్ వెట్కుంది ఆ డబ్బులు వత్తెంది పోతెంది నాకేం పోతది ఇంకా ఆమె ఎట్ల చెప్పింది తెలుసా పండగల గురించి మాట్లాడు అని చెప్పింది సరే అం ఆ ఉ ఉగాది అంటే నాకు ఉగాది గురించి ఒక్క ముక్క తెలువదు ఆ పానా కం తాగుతరని తెలుసు
ఇద్ద ఇంకా
చెప్ప రేపనుంచ అబ్బబ మేము క పండుకుందామని చూస్తున్నా
వా
ఆ మీరు ఏ టైంకు వంట్రు ఏ టైంకు హలో
పది
ఏ టైంకి వంటరే మీరు ఏ టైం
అంటే మా రూమొళ్ళు తెల్లారిద్ది అ
అవునా
మనిమం పన్నెడు దాటాలి
బా
అ అా
ఇంకెంత సేపు ఉంది ఇంక ఎనిమిది నిమిషాలు అయిందింది
రెండు నిమిష రెండు నిమిషాలు అగరది ఇంత సేపు ఓపిక పట్టినవు రెండు నిమిషాలు ఆగితే అయిపోయేది
అబ్బా రేపు కాలేజ్ కి రావాల్సందనా
నీకు వేరే ఆప్షన్ ఉందా
వేరే ఆప్షన్ ఏం లేదు అదే బాధ
ఎట్లైనా ఫెస్ట్ ఉందిగా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వమాను అదను ఇదన చెప్పి
ఫెస్ట్ యాడ వే
అ
ఏం ఫెస్ట్
ఏందో ఏం పాడో
ఎప్పుడు ఫస్ట్
శాటర్డే
అవునా ఈ సాటర్డే సండేనా ఈ సాటర్డే సండేనా ఏం ఫెస్ట్ హలో
అ
ఎంతసేపు మాట్లాడతారు కాల్స్ మీరు
ఏందో ఏమో
ఎందుకే
పది పది నిమిషాలే
ఆఓ
సరే మరి